హలో
హలో
వచ్చిందా
ఆ వచ్చింది
ఓకే ఇంకా ఏం చేస్తున్నావు
ఏం లేదు ఉంటా
వన్
వంట చేస్తాన పిల్లలు అంటే ఎన్ని గంటలకు పోయినారు స్కూల్గా దా
మాముూలు టయనీకి పోయినారు నైన్ కీ
బస్క వదిలేసి వచి
వదిలేసి వచిన్నాడు మా ఇద్దరుతో పాటు పక్కన పాప ఉంది ఆ పా కూడా వాళ్ళ డాడీ కూడాళ్ళ మాముూలుగా అయితే వాళ్ళుదుని వా రవి మా మా ఆయన మార్నింగ్ వదిలొచ్చాడా ఈవినింగ్ ఆయన పిలిచుకొచ్చేవాడు కదా కదా ఆయన లేడంటే ఆయను కూడా మా పాపని కూడా మాతోనే పంపించారు
అవునా అవునులే పోత నన్నే స్కూల్కిమె
అయ్యో ఇప్పుడు పిసుకొచ్చకి పోయినాడా అపాప బయటకు వచ్చేటాయానికి డ్యాన్స్ పెట్టినారంట సాంగ్ పెట్టి డ్యాన్స్ స్టార్ట్ చే ట రాలేదంటండి డాన్స్ వేసుకుంట కూర్చుంటే
అవునా మేడం థీక్క పడుతుంది అవి కూర్చుంటుందంటావా క్లాస్ లో పోతాన అంటుంది ఏమో బయటికి
అం వాళ్ళకి ఏం చెప్పట్లే ఒకటిే ఆడిస్తున్నారు అన్ని స్లైడీలు బొమ్మలు ఏనుగు బొమ్మలు గుర్రం బొమ్మలు అట్ బొమ్మల అన్ని పెట్టాను టేబుల్స్ ఏమ ఒక బొమ్మలోట్ పెట్టాలి వాడి
అవునవునులే అట్లయితే మేలు లే
బలే ఉంది క్లాస్ రూమ్ అంది
హ్మ్మ్
అద అంతా మనదగ్గిరే బయట భయపడి చస్తుంది
ఆ
అన్నా అలా చేస్తున్నప్పుడు ఓన్న్న ఫ్రెండ్స్ కొంచెం భయపెడితే చాలు సైలెంట్ అయి వస్తుంది బయట
అవునా ఉండాల ఉండాలలే
ఆ మీ వాళ్ళు పోయినర స్కూల్ కి
ఆ
మీ పిల్లలిదరు పోయారా స్కూల్ కి అవునా మీ వలు మేలు ఆబ్బా మంచి పిల్లలు అసలు సతా ఇచ్చేదే లేదు
ఉ వాల్గంగా ఏన్ సదా ఇత్తారు
హ
వాళ్ళగానీ ఏం చత ఇస్తారు పాపం
మా వాళ నీకు ఒక రోజు పంపిఎలా అయి
యాధోలే ఇంగ నిమ్ములాంగా ఉండింగా
తెలుసా పొద్దు నుంచి నాకు నేను మా సిక్స్ కే లేసినానా చపాతి తేను పప్పు చేసిననా ఆ చవతి పప్పు చేసేసిననా మళ్ళీ అంటే పండ్లు అన్నీ అయిపోయినాయి తెలుసా అప్పుడు ఇయల అన్ని పండ్లు అయిపోయి కూర్చున్నాయి ఇప్పుడు
అంతే అంతే ఇంట్లో పిల్లలు లేకపోతే అట్లే ఉంటుంది
ఎంత బిర బిర అయిపోయినాయో బండ్లు కూడా కడిగేసినా సామాన్లు అన్నీ అయిపోయినాయో బండ్లు అయిపో నాయి స్నానం చేసేసినాను
ఆ వేళే చూడి ఇ ఒకట అంతే పిల్లలు అంటా అంటే కదా నన్నీ ఎన్ని పనులు బాగా అయిపోతయి పిల్లలు లేకపోతే అంతే ఇంకేం పని ఉంటుంది వాళ్ళు పోయి నుంచి ఇంకా
కంట్రోల్ లేకపోతే ఎంత ప్రశాంతంగా ముందో అనిపిస్తుంది
అదే అదే
ఓహో వాళ్ళ నయనే అదే చిన్నోడు
ఏమో అలవాటు అయితుంది కదా లేకుంటే ఒ ఏ ఊరో జనలు బాద మళ్ళ అలవాటు అవుతుంది ఇంగ
కొత్త స్కూల్ బ్యాగు్లు అడిగిరే అవే తీసుపోతున్నారు మీ వళ్ళు ఇట్లమ్మా నా బిడ్డ అయితే చిన్నదానికి తీసుకున్నానని పెద్ద పప్పు గొడుబడి తీచుకుని తెలుసా ఐదు వందలు వేస్ట్ ఆల్రెడీ కొత్తగుంది ముందు ఫస్ట్ క్లాస్ బ్యాగ కొ
అట్లె పెట్టు మన నెక్స్ట్ ఇర్ అది అంతే కదా
రెండు వాడుతుంది ఆమెకి ఒకోకసారి కచ్చితంగా చాలా వి వింతలే వింత ఆ పాప
ఆ బెన్ బెండకాయ
అదే బెండకాయ ఏంది బెండకాయ
రే
హ
బెండకాయ ఫ్రై పప్పు ఉంది
ఉహు
బెండకాయ ఫ్రై చేస్తాను
నా దగ్గర కూడా బెండకాయలున్నాయి తీసుకొచ్చిన ఫ్రై చేసుకొని చపాతిచేసుకుందాం ఓకే రోజు అనీ నాకు ఇష్టం బెండకాయ ఫ్రై వద్దులేండి నువ్వెట్ల చేస్తా చెప్పు
అమ్మో పోయిందో స్కూల్ కి ఆ పాపా
కాదు నువ్వు బెండకాయ ఫ్రై ఎట్లా చేస్తావు పాప లాస్ట్ ఇయర్ నుంచే పోతుంది జనవరి నుంచే పోతుందంట
పోతంది అప్పుడు లాస్ట్ లో కొ ఎన్నాళ్ళు పోయిందిలే
పోయింది కదాం ఏం భయం లేదు పోయింది కదా అ
ఆ అదే అదే ఆ అదే అదే ఆ ఈ రోజు పోయిందో లేదో అని ఇంకా స్టార్ట్ చేయాలేదు కదా
పంపిస్తాననింది సోమవారం నుంచే పంపిస్తాననింది తను
వ్యాది లేదు బుధవారం నుంచి
నాకు అప్పుడు శనివారము శుక్రవారము చెప్ చెప్పింది శనివారం నుంచి సోమారం ఓకే ఓకే
హ్మ్మ్
ఉహు ఇంకా ఇతే అవును డ్రస్ ఎట్లు ఉంది
పర్వాలేదు బనే ఉంది
వచ్చింది
అవును అవును బానే హ్యాండ్స్ ఒకటే
ఆ హ్యాండ్స్ నువ్వు హాఫ్ హ్యాండ్స్ చేయించుకో నీకేం ఫుల్ హ్యాండ్స్ అవసరం లేదు
ఇలా
మరి ఆఫ్ హన్స్ కాక్కకుడా గాని మ్మ్ ఒక కొంచెం బ్లౌజ్లు వేసుకుంటారే అక్కడికి చేసుకున్నా కూడా బాగుంటది
అది ఆట వరకు ఏయాట నుంచి ఉందా పఫ పప్పు
ఆ కానీ చాలా మంది వీడియోస్ లో చూసినను బాగుంది తెలుసా
ఆ ఒ కొంత మంది పర్సనాలిటీ ఆ అట్లుంటే బాగుంటుంది అది కాని పఫ్ ఎక్కువోచ్చింది
అవునా అవునా అయితే తీసే పిచ్చుకో నీకేం అవసరం లేదులే నేను చానా చానా డ్రెస్లు చూస్ సున్నానో ఏమంటవ్ కొంచెం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లైతే ఎం ఎంత మంచిగున్నాయి తెల్సా మ్మ్ నేను జీసుకుందామని జూస్సున్నానా కొంచెం అంత రేట్ అంటే ఆలోచిస్తాన్న బయటైతే వేరు. నాక్య
మ్ టాప్స్ లెగ్గింగ్స్
అవును కానీ స్కూల్ కి ఇప్పట్ నుంచి పిల్సుకొచ్చేకి పోతా కదా అవైతే త. క్కన ఏసుకోవచ్చు అందుకే తక్కువ రేటు తీసుకుందాం అనుకుంటున్నా టూ, హండ్రెడ్, త్రీ హండ్రెడ్వి అట్లాటి. వి ఉన్నాయి కదా సెట్స్ అట్లాంటివి నేను నీకు కుట్టి చూస్ నాను ఆ కోఅట్సెట్లు అన్మాట రెండే వస్తాయి ఫ్యాన్టు టాప్ మా. త్రమే వస్తాయి భళ్లే ఉన్నాయి తెల్సావి
ఉన్లే ఆ పాప ఏసుకుంటంది కదా బాపనోళ్ళ పాప
హవునా ఎంత బాగున్నాయ అబ్బా అనిపిచ్చింది, నాకు నేను ఎప్పుడు ఇన్నాళ్లదాకా ఎప్పుడూ చూడ్లా. బాగుంటాయి క్లాస్ కూడా బావున్నాయి
అదే అదే ఏమంటె ఓణీలుండవు
డు నా దగ్గర అన్ని సే కలర్లు ఉన్నాయి కదా ఆల్మోస్
ఆ
అందుకనే అవి తీసుకుందామా అని ఆలో
ఆ తీసుకో బాగుంటాయవి ఇప్పుడందరు అవే ఏస్తన్నారు ఎక్కువ. ఎప్పుడు ఎవరు ఓనీలేయరు కదా
ఒక పది సెట్లు తీసుకుంటే అవే అయితాయబ్బా నేను పిలిచిపోమేకి అవైతే టక్కనీ వేసుకోవచ్చు ఈ లెగ్గిన్స్ అయితే టైమ్ టేకన్. ఇంకా మామేం చేస్తాన్నాడు అవునా
ఇంగరా రోజు వస్తాడు మధ్యాహ్నాకేమన్న
ఓకే, ఓకే మీరు బలే ఉంటారబ్బా ధైర్యంగా. అన్ని తెచ్చించిపోతాడు కదా
ఆ ఆ మొన్న అన్ని అన్ని తెచ్చిచ్చిపోతాడు డి మార్ట్ కి పోయింటిమే సరుకుల్కి మల్ల ఓట ఇంకా పోయి అన్ని కూరగాయలు అన్ని సంచికేసుకోచ్ బ్యాగ్కేసుకోచ్చున్నాడు. ఇంగేమ్ది కాబడతాయి ఇంగ ఆ ఆ పర్వాలేదంతే ఆవ్ బయటికంటే రోన్తక్కువే బర్తావ్. పోల్ టౌన్లో
అవే ఓ పది రోజుల్స్
ఇంగా పాలు ఇంటికాడికే వస్తాయి ఎయిచ్చిపోతారు గదా
హు మేము ఈరోజు టౌన్ లో తీసుకుందాం, యాక్చువల్గాని పొద్దున్ తొందరగా అంతా రెడీ ఐ కూర్చున్నాము టౌన్ కో. చ్చి తీసుకుందామని అట్ల ఏదో తిక్కం మాయన్కా అపార్ట్మెంట్ పిచ్చెందో బట్టింది, అది చూసొత్త చూడన్న చూడు చూడన్న చూడని బ.
యాదదేనా
ఆ ఆ
ట్వంటీ సిక్స్ లాక్స్ది
నేనోప్పుకోనసల్ నాకిష్టం లేదు నేనస్లా ఆ అపార్ట్ ఏమంటానే పదం కూడా విన్బుది కాదు నాకు ఆ తక్క పిందో ఒక్కసారి చూడు చ ఒకసారి చూడు నచ్చుతుంది కదా ఏరియా చూడాలి ప్లేస్ ఎంత పడుతుంది ముందు చూడాలి అన్ని చూస్తే కదా నీకు తెలిసే క అని పట్న్నాడు
ఆ ఎంటకో పని లేక ఎప్పటికైనా ఇక్కడే కొనండి అంతే కట్టించే
అదే అంటే అసలు ప్చ్ యాభై లక్షలు అరవై లక్షలు పడతాయి చూసినావా ఇండివిజువల్ హౌసెస్ కట్టిట్వే అ వాటికి ఈఎంఐ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ వస్తుందన్ అ
అవునులె
అంత డబ్బులు మనం ఎప్పటికీ కట్టలేం కదా అంటున్నాడు అంత ఇఎంఐ మనం కట్టే రేంజ కది మంది కానీ ఇంకొన్నాళ పోతే నాది ప్రైవేట్ జాబ్ కదా నాకు లోన్స్ ఇవు బ్యాంకు వాళ్ళు ఫోర్టీ ఇయర్స్ దాడతను
అవునా ఊ
అందుకి ఏదో ఒకటి ఒకకిళ్ళన్నా ఉండిపోతే మన కొంచెం భయం ఉండలేదు అని బట్టిన్నాడు ఒకళ జాబ్ ఉన్నా లేకపోయినా ఇప్ పదేంలు ఎట్లా ఎట్ల నే కష్టపడేస్ ఇల్లు మిగిలిపోతుంది కదా అంటున్నాడు ఏమో ఆ పిల్లోడు కొన్ని చెప్పే చూ తల్డు కరెక్ట్ అనిపిస్తుంది కానీ నాకు ఎందుకు మనసు ఒప్పుకోవడం లేదు ఎందుకు కు అదే డబ్బులు ఏమని కొనిబెట్టొచ్చు పిల్లలకి అనిపిస్తాంది
కని అక్కడ కాకుండా ఎక్కడైనా
కానీ అంత కావాలంటే కదా ఇప్పుడు కోటి రూపాయలు కూడా అవుతున్నాయిడి మినిమం ఒక సిక్స్టీ సెవెంటీ అని చెప్ తారంట అది మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ లాక్స్ ఎక్స్ట్రా అవుతాయంట అది ఇదయితే ఒక థర్ థర్టీ ఫైవ్ లాక్స్ లో అయిపోతుంది ఉదయన్ భట్నడు
ఆ
ఈ మధ్యలో కదా
అవునులే
ఎందుకు బెటర్ ఏమో అంటున్నారు చూత కుసార ఆపిలోడ మాట ఎందుకు కద ఒకసారి అట్లా రౌండ్ వేసూకోచ్చు ఆ పిచ్చి పిచ్చి యాప్కి పిచ్చిడిగి అంతే సరిపోతుంది అప్పులడు ఉండగాల డబ్బా అదే అదే
ఆ
ఓ డౌన్ పేమెంట్ ఎంత సిక్స్ లాక్స్ కట్టాలంట
అవునా
ఊ సిక్స్ ఏమో సిక్స్ మిగతాదంతా ఒక థర్టీ దాకాన ఎంతో లోన్ చేసుకుంటారంట థర్టీ ఫైవ్ ఎంత అవుతుంద డబుల్ బెడ్ టు కంబైండ్ బాత్రూమ్ అనమాట డబుల్ బెడ్రూమ్ మధ్యలో బాత్రూమ్ ఉంటది
ఆ
అంత పడుతది అని చెప్పినారు చూడాల రవి ఏమో అదే బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ బెటర్ అని సింగిల్ బెడ్రూమ్ లో అయితే మనకుండే లగేజే సరిపోదు అసలు అందుకే డబుల్
డబుల్ బెడ్రూమ్ అంటే బాగా పెద్దగుంటాయి అట్నా
రూమ్స్ అయితే పర్లేదు వీడియో పంపించిండ్రి
అవునా
మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అయి తే థర్టీ ఫైవ్ ల్యాక్సో థర్టీ సిక్స్ ల్యాక్సో సింగిల్ బెడ్రూమ్ అయితే ట్వంటీ సిక్స్ ల్యాక్స్
అవున్లే
అది చూ రెండు చూద్దాము ఒగవేళ నీకు ఏది నచ్చితో ఒగవేళ చూద్దాం ఆ వైట్